నమస్కార అండి ఎలా ఉన్నారు
అ మీరు బాగున్నారా
బాగున్నామండి అదే పడుగ దగ్గరలో ఉంది కదండి ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఆ అంటే పండగ దగ్గరలో ఉంది కదా షాపింగ్కి ఎక్కడైతే ఏమన్నా మంచిది ఏమైనా చెప్తారేమో ఎలాంటి షాపింగ్ అని కాల్ చేస్తానండి మీరు మామూలుగా ఆన్లైన్ లో కొంటరా బట్టలు లేదంటే షాప్కేళ్ళి కొంటారా
నేను అంటే ఒకటనేం లేదండి ఆ సమయాన్ని బట్టి మనకు టైం ఉందిలే అనుకుంటేనేమో ఆ ప్లేన్ కెళ్తము టైం లేదు అన్నిటికి టైం అడ్జస్ స్ట అవదు అనుకున్నప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ పెడతా ఉంటాం అనమాట
ఓకే ఇప్పుడు ఆన్లైన్ లో అయితే మనకి ఇష్టమైన కలర్స్ అంటే ఒక ఎక్కువ మనమే చూసుకోవచ్చు ఒకవేళ దొరకలేదంటే ఇంకా ఆఫ్లైన్ అంటే కొంచెం రిటర్న్ పెట్టడానికి అలా ఉండదు కదా సైజ్ ప్రాబ్లమ్ అట్లా మనం అక్కడే ట్రైల్ చేయొచ్చు కాకపోతే కొన్ని మనకు కావాల్సినన్ని కలర్స్ ఉండవని అనుకుంటాండి మీరు మామూలుగా మన పండగ ఉగాది పండగ అయిపోయింది కదా ఆ బట్టలు ఎక్కడ తీసుకున్నారు
అప్పుడా నేను ఆన్లైన్ లోనే పెట్టానండి
అవునా అంటే య యాప్ ఆ మేన్ నేను కూడా ఆన్లైన్ లో కొన్నానన్ టే వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు షాప్ వెళ్లి కొన్నారు వాళ్ళతో పాట్ నేను వెళ్ళాను కాకపోతే నాకు అక్కడ బట్టల్ నచ్చలేదు ఆ క్లాత్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపి చింది కాబట్ మళ్ళీ ఆన్లైన్ నుంచి చూసి ఆన్లైన్లో తీసుకున్నానండి
హ్మ్
అంటే ఇప్పుడు సీజను మనకి
ఉ
ఎక్కువ చెప్పాలంటే ఆన్లైనే అండి కొంచెం సైజు సైజు ప్రాబ్లం కొన్నా రిటర్న్ పెట్టేచ్చు లేదంటే కలర్ మనకు నచ్చకపోయినా మనకి టైం సేవ్ అవుతుంది ఇంకా కావాలంటే మనం ఇంకా కాస్ట్ కూడా కంపేర్ చేసుకోచ్చు కదా అంటే ఒక యాప్ లో ఎంతుంది ఇంకో యాప్ ప్లో ఎంతుంది అలా
అవునవును
హ్మ్ మీరు ఇప్పుడు ఎండాకాలం కదండి కాటన్ బట్టలు ధరించడా ధరించడానికి ఇష్టపడతారా లేదంటే ఇంకా బట్టలు ఎలాంటి అంటే కలర్ మీకి ఉ ఎన్నకి ఎక్కువ బ్లాక్ కలర్ వేసుకోవడం వల్ల హీట్ ఏక్ క్కువ అబ్జర్వ్ అవుతుంది కాబట్టి కొంచెం క లైట్ కలర్స్ వల్ల మనకు అంత ఎండ అనిపిదండి హీట్ ఇంకా అం
అవునండి అవున్
పండుగ ఇది నెక్స్ట్ ఏం పండగ ఎలా జరుపుకుంటారు
మాకు ఇంకా నెక్స్ట్ అంటే అయితే స్వస్త
ఆ
అసాయి కదా
ఓకే ఆ శ్రీరామనమి ఉందండి అది నిజమే ఆ చెప్పండి శ్రీరామనమి కూడా బట్టలు కొంటారా అండి
ఆ కొం అంటే ఉగాది గుంటాం శ్రీరామనవమికి ఉన్నవే
ఓకే అండి మేము కూడా అంతే అండి మేము పండుగ అంటే మాకు మెయిన్ ఫెస్టివల్ వచ్చేసి ఉగాది పండుగ అప్పుడు తీసుకున్నాము ఇప్పుడు ఏం కొనలేదండి ఈ పండుగకి
ఆ శ్రీరానవమి బాగా జరుపుకుంటారా మరి మీరు
ఆ బాగా జరుగుతుందండి ఊర్లో ఆ అందరు ఒక దగ్గర చేరి బాగానే జరుగుతుంది పండగ ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాగా జరుపుకున్నదింటే వినాయక చవిత అండి త్రీ డేస్ ఉంటుంది బాగా రంగులు చల్లుకోవడం దేవుడు లాస్ట్ రోజు నిమజ్జనం రోజు బాగా పాటలు పెట్టి అందరు డ్యాన్స్ లేయడం అలా ఉంటుందండి మీ ఊర్లో ఎన్ని రోజులు పెడతారండినాయకుడి విగ్రం ఆ
మా ఊర్లో తొమ్మిది రోజులు పడుతుంది స్తరండి
ఓకే తొమ్మిది రోజులు అంటే అక్కడ పూజకి రోజుకొక్కడ పూజకి ఉండాలి కదండి అంటే అక్కడ దేవుని దగ్గర దీపం పెట్టింట కదా మనము ఎందు
అవును దీపానికి నూనె పోసు అక్కడ ఒకరు కాపు లాగా నిద్రపోకుండా
ఆ దీపం ఆరిపో
అట్లా అవునవును
అంటే మీరు తొమ్మిది రోజులు అంటే పనులకి పోకుండా అక్కడే ఉంట ంటారండి పనులు ఉంటాయి కదా అప్పుడు తోటల్లో ఏమైనా
తొమ్మిది రోజులు అంటే ఆ ఫస్ట్ రోజు అందరు ఉంటారు ఇంకా రెండో రోజు నుంచి ఎవరైతే పూ అంటే మగు పూజ కూడా పెట్టిచ్చుకుంటారనమాట పూజ చేపిచుకుంటారు పంతులు పిలిపి మంత్రాలు బాగా చదివించి అందరికి భోజనాలు పెట్టడం రోజ్ ఒకరు అట్లా జరుగుతా ఉంటది నా సాయంత్రం నైట్ పూటలో ఇంక అందరు పొలం పనులకెళ్ళొచ్చి ఆ ఇంక అందరు జ భజనలు చేసి మళ్ళీ ప్రసాదాలు బెట్టుకోని అలా జేస్తారు
ఓకే అండి మళ్ళీ
ఉపాస్మని ఎవరేం ఉండరు అంటే కొంతమంది ఒక్కో రోజు ఒక్కొక్కరు ఒక్కరోజు ఒక్కొక్కరు అని జెప్
ఓకే అండి మా ఊర్లో అయితే తొమ్మిది రోజులు ఏమిండారండి మూడు రోజులే ఆ మూడు రోజులు బాగా పనులకి ఏం చేసుకోవడానికి అదే మామూలు మధ్యలో మధ్యాహ్నం టైం పొద్దున సాయంత్రం దేవుడి దగ్గరకి వెల్లోస్తాము మధ్యలో కావాలంటే మన చిన్న చిన్న పనులు చేసుకుంటామండి
అంటే మీ వైఫ్ బాగా ఎ ఎక్కువగా ఏ పండగ జెస్ కుంటారు
ఆ ఎక్కువగా అంటే ఆ తెలుగు అంటే మన తెలుగు పడుగలన్నీ సాంప్రదాయంగా బాగానే చేసుకుంటామండి హోలీ అలాంటివి ఏం జరుపుకోము
ఊ
తెలుగు పండలన్నీ జరుపుకుంటామండి అంటే ఇంకా సం
ప్రతి ప్రతి పండుక్కి కి పిండి వంటలు ఎలా జేసుకుంటారా
ఆ ప్రతి పండకి పిండి వంటలు ఉంటాయండి అంటే కుడాలు అంటారు కదా అవి చే
ఆ అంటే అరుసలు చెక్కలు మనుగులు మురుకులు అట్లా
అంటే మామూలుగా పండకఅనేం కాదండి మామూలుగా స్నాక్స్ మాదిరి మేము అవి చేసుకుంటాం అంటే ఇప్పుడు కజ్జకాయలు కారాల ఉంటాయి గదా పండడుగ టైమ్ లో ఏమ అవి చేయమండి పండగ టైమ్ లో కుడాలు బొబ్బట్లు అవి మాత్రం చి మా నైవేద్యం కోసం
ఓ నైవేద్య
మీరు అవన్నీ చేస్తారా అండి ఇది ఆ మామూలుగా కజ్జికాయలు అరిసెలు నిప్పట్లు అవన్నీ పండగ సమయంలో చేస్త
ఆ అవన్నీ మేము సంక్రాంతికి చేస్తుంటాము మళ్ళీ వినాయక చవితికి దసరా గూడా కొంతమంది చేస్తా ఉంటారు అంటే వినాయక చవితికి దసరాకి నిప్పట్లు ఇవన్నీ ఏం చేయరు గాని కజ్జికాయలు కాకరకాయలు ఇట్లాని చేస్తుంటారు చక్క తీ బొండాలని పబ్బోండాలని బొబ్బట్లని ఇలా చేస్తా ఉంటారు అన్నమాట అంటే మా సైడ్ ప్రతి ఒక్క పండుగ కూడా బాగా జరుపుతారులేండి హు
ఆ మామూలుగా పండగ సమయంలో చేసుకుంటారు మీరు అవన్నీ అయితే
ఆ అంటే చిన్న పండుగ అని కాదు పెద్ద పండగని కాదు పండగంటే మాత్రం బాగా జరుపుతారు మా ఊర్లో
ఓకే అండి అంటే ఇప్పుడు మామూలుగా అన్ని పండుగలు జరుపుకుంటార అంటే ఇప్పుడు హోలీ అలాంటివి చిన్న చిన్న పండగలు
ఆ అన్నీ జరుప్ తరు హోలీ రోజు కూడా ఉట్టి కొట్ మళ్ళ అందరు రంగులు పుసుకుంటారు అంటే పగలంతా పనులకేళ్ళినా నైట్కి ప ఆ హు చేసుకుంటారు మధ్యాహ్ంచి గాని లేదా అట్లా
ఓకే అండి అంటే ఇప్పుడు మామలుగా పనులు మీకు ఇప్పుడు ఈ కాలంలో పనులు ఎక్ క్కువ ఉంటాయండి ఇప్పుడు ఎండ కాలం కదా
ఆ అంటే అంత మా సైడ్ ఎండలకాలం పంటలు ఉండవండి ఎందుకంటే మాకు ఎండకాలం నీళ్ళు తక్కువగా ఉంటాయి. అందుకని మాకు ఎండలకాలం కొంపాకి ఆ వర్షాకాలంలో పనులు చేసుకుంటాము పొలం పనులు ఎండాలాకాలం పొల అది అప్పుడు చేసిన పనులన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం చేస్తా ఉంటాం. అనమాట అప్పుడంతా పొలాల్లో చేస్తాము. అదంతా ఇంటి దగ్గర తెచ్చి పెట్టుకుంటాము. ఇంకిప్పుడు ఇంటి దగ్గర చేస్తా ఉంటారు అన్నమాట
అంటే మా ఊర్లో ఇప్పుడు ఎండ్ మా ఊర్లో అయితే అండి ఇప్పుడు ఎండలు ఉన్నా కూడా కొంచెం నీళ్లు బోర్లలో ఉంటాయి. చిన్న చిన్న పంటలేసుకొని తోటిలో పనులు చేసుకుంటం
తోటలకి మీరుండే ఇళ్ళకి దగ్గరేనా దూరమా
ఆ కొంచెం దగ్గరే అండి.
ఆ
కొంచంమంటే న మాకి ఈ దగ్గర నడ్ చ్ నడుచుకొని వెల్
మాకు ఒక కిలోమీటర్ వెళ్ళాలి. వెళ్ళాలంటే కొంచెం దూరంగానే ఉంద్ది ఎవరైనా నడిచి వెళ్ళాలంటే పనీ సమయానికంటే మా ఇంకొ గంట ముందే కదులుతారు. ఇంటి దగ్గర నుంచి ఆ టై యాన్నికి అక్కడికి వెళ్ళాలని మీరేం పంటలు పెడతారండి ఇప్పుడు
మ్ మ్ డే హలో
హలో వినిపిస్తుందండి.
ఆ ఇప్పుడు ఇచ్చిన ఆ ఏళ్లు మళ్ళీ కంటాయి. ఇంకా అతి పడవ్ మీసైడ్
మాకైతేనండి ఎండలాకాలం వాటర్ తక్కువ కదా అందుకని చెప్పేసి మేము వానలాకాలమే మిరపకాయలు అని ఆ అదే పండుమిరపకాయల అయినా పచ్చిమిరపకాయల అయినా పొగాకు కూరగాయలు ధాన్యాలు ధాన్యాల అంటే కందిపప్పు ఆ మళ్ళీ మినుములు శనగలు నువ్వులు
అంటే ఇప్పుడు వర్షాకాలం కాకుండా అవన్నీ పంటలు వేస్తారా ఇప్పుడు అంటే వర్షం రాకున్నా ఓకే అంటే ఆహోయా అర్థమైంది.
ఆ అందుకని చెప్పండి.
ఓకే మాఊర్ సై సైడు ఆ పంటలు ఏమి వేయరండి మేము అంటే ఇక్కడ ఫ్రూట్స్ అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి పెడతామండి. ఏమండి హలో
ఎండలు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయండి.
ఎక్కువగానే ఉన్నాయండి మా సైడ్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోవడానికి నీళ్లు ఎక్కువ తాగుతూ ఉంటాను అ కుడ
సరే అండి
సరే
హలో
అ సరే అయితే అండి తెలుసుంది